ఆ హలో ఎల్లచ్చారా హాస్పిటకీ అ. హలో. వినిపిస్తుందా అండి.
హలో.
హలో. హలో
హలో
హలో
హలో
ఆ వినిపిస్తుందా
ఇప్పుడు వినిపిస్తుంది అప్పుడు దాకా వి లేదు
నాకు వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి
అహా ఓకే కే
ఉ నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నా ఆ మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి
వెళ్ళొచ్చారా హాస్పిటల్ కి
అవునండి ఇప్పుడే వెళ్లేేసి వచ్చాం
చెప్పారు
ఇంతకు ముందు వెళ్లేసి చూపించుకునేసి టాబ్లెట్స్ ఇచ్చారు అన్ అంటే టాబ్లెట్స్ సిరప్లు ఇచ్చారు
ఓకే ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకా
ఏంటండి
ఆర్ఎంపి దగ్గరకేగా
ఆ అర్ ఎం పి ఎ అండి
ఆ
ఇక్కడ మమలి అంత డెవలప్ ఇప్పుడు కాదా ఎంబీబిఎస్ అయితే దొరకరు
ఊర్లలో ఇంగ అంతే ఆ
ఏమంటే మనకి ఇంగా సివియర్ అయితే అట్లాంటప్పుడన్నా వీళ్ళు పనికొస్తారు కదా
ఆ అవును ఆల్మోస్ట్ విలేజెస్ లో ఆర్ఎంపి దగ్గరే చూయించుకుంటారు
అదే అండి అంటే అది మండల్ మాది కానీ అంత డెవేలపుడు అయితే కాదు ఇప్పుడు పరిస్థితి బాలేేదు కాబట్టి వెళ్లాాల్సి వచ్చింది
మీ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయా.
ఉంటాయండి అది కూడా అంతాంత డెవలపుడు కాదు ఏవరు నర్సులు కూడా ఉండరు ఎవరు. వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళ అంతోరు ఉండరు గద
ఆ
అంతా ఏం ఉండదుఅసలు ఉ
మాది మండలమే హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ ఉంటదలేగాని ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటరు రోజు వస్తారు డాక్టరు డాక్టర్ రోజు వస్తారు ఉ
ఇక్కడ దగ్జిర్లో కూడా ఉంటారు కానీ అంతేం చూరు బాగా
ఆ మేన్ అయితే నేనైతే జలుబు అట్లా చిన్న చిన్న వాటికైతే వెళ్తా గవనమెంట్ హాస్పిటల్ కే వెళ్తా
అ
పిల్లలకు కూడా యాంటీబయోటిక్ స్ ఇస్తా వాడాలంటే గవర్నమెంట్ ఏ వాడతాను.
చాల్లేడి
ఆ
అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ధర్మవరం అనుకోండి అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇక్కడ బానే చేస్తారు ఈ కడ యిట్లా కానీ డెవలప్ ఇప్పుడు కాదు కదా కొంచెం
మీకా కాల్ వస్తుందా
అవునండి అవును
ఆా అదే అదే ఉ ఓకే అయితే
చిన్నారండి
ఆ ఇంకా లేదు ఇప్పుడే వంటాయి పిల్లలకి పెట్టి తినాలి.
ఏం చేసినార పొద్దుందేనా
ఆ మధ్యాహ్నం దొండకాయ కూర ఉంన్నాయను కదే మళ్ళీ ఏం వండాల రైసు. ఒకటయి ఒండాను మ్ ఆ
ఫెస్టివల్ ఎట్ల జర్ కున్నారు
మేవా పర్వాలా బాగానే జరుపుకున్నాం
హ్మ్ హ్మ్ హ ఏ ఏమేం చేసినారు నిన్ను
ఇక మావూలుగా పూజ చేసుకున్నాము దేవుడి దగ్గర పులిహోరాను పాయసం పెట్టాము ఇంగ మధ్యాహ్నం మా అం నేర్చుకుందాం
అప్పుడే చేసేసినారా
ఆ మేము అంతే ఇంకా ఆ ఫెస్టివల్ రోజు చేసుకుంటా
మా సైడ్ అలా గాదు ఉం
ఆ
ఇప్పుడు సాటర్డే ఫెస్టివల్ వచ్చి సండే అనుకోండి అప్పుడు మరుసటి రోజు వెంటనే చేసేస్తాం ఇప్పుడు తరస్దే రా ఫ్రైడే తినరు సాటర్డే తినే వాళ్ళు ఉండరు కాబట్టి టూడేస్ గ్యాప్ అన్న మాటా మ్ మాకు నైట్ ట్ ఇంటి సామాను అంటే ఇంటి దేవతలు ఉంటారు కదా
ఆ ఆ
మన ఇంటి కి దేవుళ్ళు అట్ల
అదే అదే ఆ
ఆ వాళ్ళ మెరివిని చేస్తారా ఇంటింటి దగ్గరికి ఒస్తరు కాబట్టి తెచ్చుకోం మేం
ఓకే ఓకే
నైట్ మొత్తం మెరవని చేస్తారున్నమాట
ఆహా
అది కాక మా అమ్మోలు ఇంటి దేవుడు మా అత్తవారి ఊర్లో అండి
ఆ హా
అట్లా ఇంకా అమ్మలు వాళ్ళ స్వామీ నీ చూడాలనుకుంటే మా ఊరికి రావాల్సిందే
ఆ
నిన్న చెల్లి తమ్ముడుొచ్చిరీ
ఆ
అట్లా మూడు గంటలలకు వచ్చింది మా ఇంటి దగ్గరికి స్వామి అర్లీ మార్నింగ్ నైట్ సిక్స్ కి అట్లా స్టార్ట్ చేసినారు
ఆ అయితే పెద్ద ఊరా పెద్ద ఊరనుకుంటా
ఆ పెద్ద ఊరైనా ఒక ఇంటి దగ్గర టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పైనే పడుతుంది
అంటే ఆగగానే మీరు ఏం చేస్తారు నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టుకుంటారా
ఉమ్ ఆ తర్వాత ఇంకో అది కమ్మిడి అంటార బ్లాక్ లో ఉంటది అది పరిచి గురువైలు తెలుస కు
ఆహా తెలియదు
బ్లాక్ వేసుకనేసి అంటే అది డెమ రకం లాగా వచ్చిందిది
ఆ
చేస్తారన్నమాట
ఆహా
అంటే చిన్న చిన్న ఉంటాయినమాట సాఘాలు ప్రతింటి దగ్గరే చేస్తారు అంటే చేసే వాళ్ళు చేసుకోవచ్చు లే పొతుదల నట్టు
నీకైతే బాగా చేస్తారనుకుంటా
అది ఇంకా హఫ్ అన్ అవర్ పడుతుంది మళ్ళా
ఓకే
అట్లా తిరిగి అక్కడ ఇక్కడ పోయేసి మళ్ళ టెంపుల్స్గర అతేంతొందరగాయి పోద
ఆ
స్వాములు ఉంటారు కదా ఊర్లో
అవును ఆ
ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా వన్ అవర్ పైన అయినా పడుతుది
అందుకని అంత లేట్ అయింది
ఉ ఇ స్వామి దంపేటికి ఫైవ్ అయి పెన్నిి ఇంత ఎలారు పన్నిి
ఆ మాకు తిరనళ్ళప్పుడు ఉరే ఇస్తారులేగాని ఇంటింటికి వస్తారు ఆ ఊరు ఇంకా నీళ్ళే నీళ్లు ముందు నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొట్టుకుంటారు చందా ఇస్తారంతే
ఆ
ఆ హు ప వీళ్ళు సెవెన్ కి అలా స్టార్ట్ అవుతారు లెవెన్ కల్లా వెళ్ళలిపోతారు మళ్ళ గుడి
ఆ అవునండి మండల్ అంటున్నారు కదా ఇంగ పెద్దదే ఉంటది
అ
పెద్ద ఊర్ల అంటే తిరిగేదానికి కష్టం
పైపెచ్చు పెద్ద ఊర్లలో ఎలా అంటే లిడర్స్ ఎ ఎక్కువ ఉంటారు అందరం మేం మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలి అంటారు అందుకని ఏది సక్సెస్ చేయలేరు
కరెక్టే ఇది
మీ ఊర్లో బాగుంద
అంటే ఇది టె పట్ వేరని కాదు గని సేమ్ క్యాస్ట్ పడు ద్దన్నట్టు
మ్ హు
ఇప్పుడు మా రిలీజియన్ వాళ్ళు మాకు సొంతం అన్నట్టు కదా
మీరేేంటి
మేము కురుమ
ఆహా ఓకే
మీరు
అందులో కురవ వాళ్ళలో అట్లా చేస్తారా
ఉ ఇప్పుడు ఇ ఆ సర్ నేమ్ బట్టి ఉం టది గద ఈ
ఆహా ఆహా సర్ నేమ్ బట్ ట్ల ఓ
ఆ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ సర్ నేమ్ వచ్చేసి కొంకా
అహా
మాదోచ్చేసి హస్బెండ్ వాల్దీ ఆరవిటీ
అహా
హస్బెండ్ వాల్దీ మా మండల్ లో ఉంటది అమ్మ వాళ్ళది మా ఊర్లో ఉంటది
ఆహా ఓకే అవును! ఉహ్
ఇప్పుడు ఎలా అయినా బావుంది మీది. అట్లా
ఆయాన్ దగార ఉండదన్నమాట. మాకుగా ఇప్పుడు స్వామిని మోయాలి కదా చేతుల్ తో
ఆహ్ హ
అయన్ మేల్కొనేస్తారు అంతా మొత్తం.
ఓకే అండ్ అయితే ఆ నైట్ అంతా ఇంగా మేల్కొనే ఉంటారు.
ఆహా నేనేం పడుకునేసి మర్లి ఇంటి ఇటు పక్కల పెద్దనాన్న, చినాన్న వాళ్ళు ఉం టార్గా వాళ్లొచ్చి లేప్ పున్నారన్నమాట త్రీ ఓ క్లాక్కి మూడు గంటలకు వచ్చి. లేండి అమ్మా స్వమీ వస్తంది అన్నరూ ప్పు చెప్పుది
ఆహ్ హా
నైన్ వరకు అక్కడే ఉన్నాం. అనమాట ఎక్కడ తిరిగితే అక్కడ సాంవరకు ఉంటే. పాపకి ఎళ్తుూ బలేదా.
ఆహ్
తను కొంచెం విసిగిస్తా అంటే. వచ్చేస్తిమి ఇంటికి.
ఓకే
ఆహ్
అయితే మీరు గూడా వెళ్తారా యేనకల్ కాాలే
ఆ వెళ్తమ్
ఓకే
హం హండ్రెడ్ పైన ఉం టాయి
ఆహా ఓకే
అప్పుడు మాది ఊరు డ్యాం పారనపల్లి డ్యాము. అది ఫ్లో ఎక్కువైప్ పేసి స్టాకు ఏమంటారు. అది స్టోరేజ్ తట్టుకోలేక ఊరు మునిగిపోయిందన్నమాట.
ఓకే ఆ వర్షాలకా వర్ష్ వరదలకా ఆ ఓకే డమేనా ఆ ఆ ఆ
డ్యామ్ ఎళ్పోయింది అట్లా సరేనండి రేపుడు తెలుసుకున్నామా
ఆ ఓకే